హలో
హలో
హాయ్ అండి
హయ
ఏం చేస్తున్నా
ఏం లేదు ఇప్పుడే టీవీ చూసి అయిపోయింది
అవునామ టీ తాగాలండి
తాగరాటి
టీ పెట్టాను ఇప్పుడే తాగాలి అంటున్నా
మీకు ఇష్టమాట అ అంటే
అవునండి డైలీ మార్నింగ్ తాగుతాం అవే మాకు ఇ బూస్ట్ లా మైండ్ బూస్ట్ చేస్తంది
అవునా నా హ్యాబిట్ మంచిది కాదండి
అయ్యో ఎందుకండి అందరు
అసలు అసలు న తాగాన్నా తాగనసలు
నువ్వు మీరు తాగర కావచ్చు కానీ చాలా మంది అసలు
తాగుతారు కానీ దానికి కలెక్ట్ అయిపోతే మనం ఇంకా దాన్ని తాగాలి తాగాలిటర్న్ వెళ్తే దొర కదనుకోండి ఇప్పుడు మైగ్రాన్ తలనొప్ప చెస్ అసలు
అది కూడాడా కరక్తాయితని ఇ
అంటే నా వెళ్ళినప్పుడు అయితే దొరుకుతది తేయకుడి ఆ అది బిల్లం చాయ్ కావచ్చు సంథింగ్ సంథింగ్ ఉంటా మనీ మా ఇంట్లో పెట్టుకునట్టు ఉండదు అది తాగుతారు అన్నడి మీరు ఎ టూర్కి వెళ్ళినప్పుడు
టూర్ క వెళ్ళినప్పుడు కాఫీ తాగుతానండి ఇంట్లో మాత్రం టీ తాగుతా
అవునా
ఉ
ఏ సందర్శించారంండి ఏమైనా ప్లేసెస్ సేమన్నా
రీసెంట్గా నేను అంటే లాస్ట్ ఇయర్ గోల్కొండ కోట వెళ్ళాను బోనాలు జరుగుతాయి కదంీ అక్కడ
అవు చాలా బాగా చరుగుతుది బాగుంటది తక్కడ
తెలంగాణకి బోనాల పంండగ చాలా పెద్దది అండ్ స్పెషల్ కూడా అవునండి అయితే గోల్కొండ కోట దగ్గర నేను ఫస్ట్ టైం మళ్ళా విజిట్ అయ్యాను మన హైదరాబాద్ లో అయి అక్క చాలా బాగా రష్ కూడా చాలా మంది ఉండే ఇక్కడ కొందరు పోలీసులు కూడా ఇలా అంటే ఏం అట్లా జరగకుండా వాళ్ళు కూడా సెక్యూరిటీగా వచ్చి అవునవును అయితే గుర్రాలు కూడా ఉండేయంండి వైట్ బ్లాక్ ఎక్కేవాళ్ళు దానికి కచ్చ నట్టు మన గట్టు ది అందరూ బౌ తల మీద పెట్టుకుని అందులో అన్ని వేస్ సి గ అమ్మ వారి
మీరు జరుపుకుంటారా అండి బునాల పండుగ
అవునండి జరుపుకుంటాం బోనం అంటే భోజనం
మ్మ్
అట్లా అమ్మవారికి తీసుకెళ్తారు అక్కడ మన వేరే వాళ్ళు కూడా వస్తారు అ
వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తరు అక్కడ అవును చూసిన అక్కడ అమ్మవారి ట్లా పూన్తారు అన్నట్లు ఇట్ల పూన్తది అమ్మ వారికి పూన్తది అంటారు కదా
అవును అవి డివోషనల్ వైబ్ అది చాలా బాగుంటా
ఉ
మీ అండి బోనాలు
ఆ చేసుకుంటాం అండి, కానీ మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చేస్తారు, మేము లాంగ్ ఉంటాం కాబట్టి చేయము.
బోనలు ఏం కలుపుతారండి
బోనం అంటే ఏం లేదండి, ఇట్లా మనం స్వీట్ ఉంటాయి కదా బెల్లం అన్నం అట్లా చేసి, ఆ కుండకు పెట్టి ఒక కుండ పాట్ ఉంటది కదా, అంటనే అండి దానికి బొట్లు అన్ని పెట్టి ఇట్లా వేప వేపదీల్లలు అంటారు, వేప పుల్లలుంటా ఆకులు ఉంటాయి కదా
అవును
ఆ వీట్లా కట్టేసి పైన దీపం పెట్టి గంట దీపం పెట్టి తీసుకెళ్తారు అమ్మ వారికి
అమ్మవారికి ఇలిష్టమా అండి
హా చాలా ఇష్టం అండి బోనం అంటే ఇంకా బాగుంటది మీరు పెడతారా అండి మీ వాళని ఆడుతు ఒ మీరు తీసుకెళ్తారా బోనం
అవును మేమ్ తీస్కెల్తం బొనం మన వేములవాడ దగ్గర గూడా అవును సది అమ్మవారు
మండది
అవునవును
ఉం అదే అమ్మ వాళ్ళు అందరూ ఒకటే గాని ఆ పేర్లు నేమ్స్ వేరు వేరు అంటే ఒొక్క సీజన్ లో ఒొక్క అమ్మవారు వస్తుంది అట్లా దుర్గామాత వస్తుంది లక్ష్మీమాత వస్తుంది శ్రావణ మాసంలో ఆ ఇప్పుడు భాద్రపద మాస లో వినాయక స్వామి వస్తారు ఆ ఇవి దసరా కంటే దురుగమ్మవారు అసలు దీపాళికి నేనా అండి చార్మినార్ కెళ్ళాను గోల్కొండకి వెళ్ళాను బిర్లా మందిరికి వెళ్ళాను
చార్మినార్ ఎప్పుడు చూసారండి నేనులేదు నేనుద్దా అనుకుంటున్నాను నేను చార్మినార్ టు వెళ్ళలేదండి చూద్దాం అనుకుంటున్నాను
అవునా ఇంకా చాలా బాగుంటది ఈవినింగ్ టైమ్ లో లైట్స్ లైటింగ్ లుకింగ్ చాలా బాగుంటదండి వైబింగ్
మ్హ్
ఏ వెళ్ళండి తప్పకుండా వెళ్ళండి చూసా బాగుంటది
అ పురాతన కట్టనం అని అంటున్నారు
అవునండి అ గోల్కొండ కోట ఇంకా అది గూడా
కూలిపోతదా అండి మరి
కూలిపోదండి ఇంకా దాన్ని రిపేర్ చేసి గడుతున్నారు
అదే మరి మా స్నేహ్ ఫ్రెండ్ ఏమందంటే క్కడవొ అది బడె బా రోజులయితుంది కూల్తదేమో జాగ్రత్త
లేదు లేదు లే దానికి రిపేరింగ్ కూడా చేస్తున్నారు చార్మినార్ అంటే నాలుగు ఉంటాయి స్తంభాలు చార్మినార్ అంటే హిందీలో అ మాటాట్లా
అంటే అది ముస్లిమ్స్ కట్టించారా
ఆ అవునండి తాజ్మహల్ కూడా వాళ్ళ్దే ఢిల్లీలో ఉంది ఆగ్రాలో
ప్రేమకు చిహ్నం అంటరు
ఆదే మరి ఆగ్రా లో ఉంది నేను వెళ్ళలేదు బట్ చూసాను అంతే ఇరు వేరే వాళ్ళు చెప్పగా విన్నాను
ఆ కేరళ ప్రాంతంలో ఇవి చాలా ఇంకా టెంపుల్స్
మనన్ అమ్మ నానా అమ్మ నానా టూర్ కెళ్ళార అయితే ఆ మన అ ఇండియాలో చాలా బాగా ఉంటాయంండి
అయ్యప్ప స్వామిీసా అవునండి
ఆ మన రామేశ్వరం గాని
దనుష్ కోటి
ధనుష్ కోటి అనేది మన ఇండియాలోది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద టూర్ ఆ అవునండి
వెళ్ళారాండి మీరు ఎప్పుడన్నా
లేదండి వెళ్ళాలి అనుకుంటున్నాం కాని కుదరట్లేదు మొన్నే మా అమ్మ నన్ను వెళ్ళారు అన్నీ చూసొచ్చారు వాళ్ళు చెప్తుంటే అదే బాగు ఇంత బాగుందాము ఆ కూడా వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది కానీ ఈ సమ్మర్ లో ప్లాన్ చేయాలి మరి
ఉమ్ చాలా సంతోషం చే్యడి
మీరు సౌత్ ఇండియన్ లో ఏమన్నా చూసారాండి అండి ఇవి మధుర మీనాక్షి ఆ మధురం నుంచిది మా అమ్మబాారు వెళ్తే అక్కడే సినిమా తీశారంట
అవునవును అర్దుుల్ సినిమా ఉంది కదా మూవీ అక్కడే తీశారు మాకు దురమధురతర మీనాక్షి కంచి పట్టుల కామాక్షి చూసారా మూవీ మొత్తం తరలోనే ఉంటది హలో హీరో హిరోయిన్ వెతారు పింస్ వాళ్ళు
నను ఆ మూవీ నేను చూడలేదు మా అమ్మ అన్నది కానే నేను సాంగ్ కూడా చూడలేదు అసలు ఇప్పటి వరకు
ఇప్పుడు దాన్ని సెర్చ్ చేయండి గూగుల్ సెర్చ్ చేయయండి యూట్యూబ్ సెర్చ్ చేయ్యడి అేస్తుంది ఎంతసేపు
వచ్చేస్తది కాని నేను ఇప్పుడు వరకు చూడలేదు అంటున్నా
అదే చూడండి తర్వాత అంటున్నా నేనేమమంటున్నా
ఓకే అండి చూస్తా
ఇంక ఇక్కడే ప్లాన్ చేస్తున్నారండి ఇంకా పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడికి వెళ్తారండి ఈ సారి ఇప్పుడు రాముల బగ కళ్యాణం వస్తుంది బ సం వెళ్ల అనుకుంటున్నామ్మా అక్కడ బాగుం ట పాపికొండలు బాగుంటాయి ఆ వ్యూ అనేది చాలా బాగుంట అంటే అసలు
అయితే భద్రాచల లో మా ఫ్రెండ్ వెళ్ళింది మొన్నే మా ఫ్రెం మా అక్క ఇద్దర ఎల్తే అక్కడ బోటింగ్ ఉంటదంట బోటింగ్ లో ఇప్పుడు సాంగ్స్ పాడుకుంటే డ్యాన్స్ చేస్
అది బోటింగ్ కాదని దాన్ని లాంచ్ అంటారు ఇంట్లా పెద్దగా ఉంటా ది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ కూడా కూర్చోవచ్చు. ఆ చైర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. అక్కడ నేను వెళ్ళాను. లాస్ట్ ఇయర్ క లాస్ట్ ఇయర్ వెళ్ళాను ఆ బాగుంటది అక్కడ. అంత మొత్తం వ్యూ అంత హైలైట్ ఉంట. ది రెండు కొండల మధ్యలో నుంచి ఇట్లా మనం నదిలో గురించి పోతామంటే, చికులు, చికులు ప డతామంటే హైలైట్ అనిపిస్తుంది. ఎక్సలెంట్. ఆ మెమొరీ అసలు మరిచిపోలేమోదు వెళ్ళండి. తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంటది అయ్య రామయ్య వారు పిలిపించుకుంటే వెళ్ళచ్చు.
వెళ్తానండి నేను కూడా చెప్తున్నా కొంచెం నాగ కూడా వినండి నేను మా అక్క వాళ్ళు వెళ్ళారు. అయితే వాళ్ళకి డ్యాన్స్ చేపి ఇచ్చారంట. టిఫిన్ ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేసారంట. ఆ రెండు కొండలు ఆ పాపి కొండలు మధ్య నుండి వెల్ తు ఎంటే ఆ ఫీలింగ్ అసలు వేరెం మళ్ళా అక్కడ బోటింగ్ చేసేటప్పుడు లాంచ్ లో ఒక పాట పెట్టారని ఏం పాట తెలుసా
హు
అ గోదావరి పాట అందులో
ఉప్పొంగనే గోదావరి రి
అదే పాట అండ్ స్ సలు నాకు గుర్తే రావట్లేదు ఏ పాట కూడా పాడదామంటే అందరూ
పాడండి అప్పుడప్పుడు పాడుతూ ఉంటే హెల్త్ కి చాలా మంచిది
అవునండి మన సేవ ఉంటదా అండి ఇక్కడ కూడా సేవా ఆ
కావచ్చండి అంత ఐడియా లేదు నాకు కూడా ఆ
లాస్
అప్పుడు మేము ఫ్యామిలీ తోటి వెళ్ళలేదండి. మాకు ఇట్లా ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు కదా. మా స్కూల్ మా కాలేజ్ తరఫన అట్లా వెళ్ళాము. సో అంత అయి ఐడియా లేదు అక్కడ బోన్లెస్ చికెన్ కూడా దొరుకుతాదండి ఆ ఆ చాలా బాగుంది మేము వెళ్ళినప్పుడు అట్లా కాస్త కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే ఆ ఇప్పుడు వరకు కంప్లీట్ అయిపోయింది అనుకుంటా మేబీ ఇప్పు చాలా బాగుంది అనుకుంటా అప్పుడు మస్సు ఉండే ఇంకా హైలైట్ ఉండే వ్యూ మొత్తం
అవునా మీ కాలేజ్ టీ తెలుసా అందరూ వచ్చారా మరి
హా మా ఫ్రెండ్స్ మా టి డి మా మామ్స్ మా సర్స్ మేడమ్స్ అందరు వచ్చారు
అవున
ఉ అక్కడ బొంగులో చికెన్ కూడా దొరుకుతాది అక్కడ
బొంగులో చికెన్ పేరు విన్నా అన్ అండి ఎలా చేస్తారు
ఎలా చేస్తారంటే బొంగులో పెట్టి చికెన్ కొది బొంగులో చికెన్ అయిపోతుంది ఇంకేముంది దాంట్లో
మీరు టేస్ట్ చెస్ తార అంటున్నా
చేశాను అప్పుడు చిన్నతనం కదా నేను అంటే కాలేజ్ డేస్ లో వెళ్ళాను అంత ఆ దేవునికి సంబంధించి అంత ఐడియా లేదు ఉన్నది కాగాని భక్తి ఉంది గాని అ చిన్నపిల్ల మనస్తత్వం అన్నమాట అప్పుడు
కానీ మనం వెళ్ళేది రాములు సీత వారి అట్లా చూడడానికి కదా అక్కడ నాన్ వెజ్ ఎలా తింటారు
అది అక్కడ నాన్ వెజ్ లేదు పాపి కొండలు వెళ్ళేటప్పుడు మధ్యలో ఉంటది అక్కడ అమ్ముతారు వాళ్ళు ఒక పీస్ ఇట్లా బొంగు ఉంటదన్ మాట దానిలో చికెన్ పెట్టి కాలుస్తరు దాంట్లో ఉడుకుతది ఆవిరి తోటి అది అమ్ముతారు తినే వాళ్ళు తింటారు
అవును లేద్ తిన్నా అన్నారు అయితే మళ్ళీ దేవుని దర్శించుకుని ఇంక తిన్నారు
అంటే మొత్తం దర్శనం అయిపోయింది అన్ని అయిపోయింది ఇంటికి వెళ్లేే టైం అన్నమాట పాపి కొండలు లాస్ట్ టూర్ ఇంటికి వెళ్తాం అనే టైం కి అప్పుడు ఇగ మా ఫ్రెండ్స్ తీసుకున్నారు బలవంతం చేసి తిన్నా ఒక పీస్ అంతే చాలా రుచిగా ఉంది గాని ఇగ నైతే తినాలిపిస్తది కాని ఇగ ఇట్లా మళ్ళీ ఇట్టు గుర్తుక వస్తుది
ఎందుకండి ఎలాగైనా తిన్నారు, టేస్ట్ చేశరు ఆయింత తింటే ఏమవుతు సరే
మన డబ్బులు ఉండద్దా అండీ మన దగ్గర
ఓకే అండి నెక్స్ట్ టైమ్ ఇప్పుడు తినండి
ఛాన్స్ ఉండది కావచ్చు మేబి
ఓకే ట్రై చెయండి బాయ్
ఓకే బాయ్